హలో
ఏస్తుిన బబ
హలో
హలో
ఆ చెప్పు ఎంచేస్తున్నావ్
హలో
చెప్పుకోవచ్చు ఏంచేస్తుండ్రు
ఏంచేస్తలే ఎంచేస్తుంద్రూ మీరు
ఎంలె కాలీ
ఇప్పలా పనులైపోయినయా అప్పుడేనా ఇంకా తినాలి
ఉ
మ వైఫ్ ఇ ప్పుడే కుకింగ్ వేస్తుంది
ఓకే ఇంకా
ఏమంటా
ఎగ్ టమాటా మీది
మాదా చికెన్ ఫ్రై
ఓ
ఉ
ఇంకా
ఏప్రిల్ ఫస్ట్ నుంచి చికెన్ షాపులు బంద్ అంట అందుకనే తెచ్చుకునం తిన్నాం
అయ్యో అవునా మెంగూడ త చ్చుకోవాలి
తెచ్చకో
ఎందుకు ఎందుకు రీజన్ ఏంటి
తెలేదు మరి ఏదో రేట్లు పెరిగినయి
అవునా
ఉ రేట్లు పెరగడం వల్ల హోటలల్ల మళ్ళా వాళ్ళు సేల్ దీసుకొని అమ్ముకోవాలంటే బిర్యానీలు అవి ఇవి గిట్టుబాటుకావట్లే
ఆ
ఉ
ఓకే
అక
తెచ్చుకోవాల అయితే మేము కూడా తినాలి చెప్పాలి మీరే ఆ మంచిలో వాళ్ళం మీరు
బానే ఉన్నా మ
ఓ ఎట్లుంది మ్యారిడ్ లైఫ్
ఆ ఇగమనమేం ఏం స్పెషల అందరి లెక్కనే
అయ్యో అంతేనా
అందరిలానే గడుస్తున్నత
అఓ ఏం వర్క్ జేస్తున్నారు మరి
నేనా తోల ఇట్లు
ఏ వర్క్ ఏంటి
మెయింటెనెన్స్ వర్కు మెయింటెనెన్స్
అవునా
మ్ వెకిల్స్ లేబర్ మెయింటైన్ చేయాలె ఆ ఇంకా చాలా ఉంటది. ఆ తర్టీ అబొవె వస్తున్నాయి. థర్టీ వన్ అట్ల
మ్ నాకేమన్న వేకన్సీ ఉంటే చూడండి అందులో
టోల్ గేట్లా గర్ల్స్కి ఏం ఉండదు.
అవునా ఓన్లీ బాయ్స్
బాయ్సే ఇంకా ఆపరేషన్ టీమ్ అయినా మెయింటెనెన్స్ టీమ్ అయినా
అవునా
అంటే ఆ డైలీ లేబర్ వర్క్ ఉంటది.
అవునా
మ్... అంటే ఆ చెట్లు ట్రిమ్మింగ్ చేయడం. ఆ ఆ రో డబ్లో వర్కని ఇ మామూల్ వర్క్లు ఉంటయి. అ ఎండకి మీరు చేస్తారో చేయరో
చేయనండి.
మ్ ఎందుకు ఎండె సుఖంగా పెరిగరా
ఆ అవును.
గదా మరి
మరి ఎందుకంటే చేర్లేంగా
మ్ మరి మీ తర్వాత మీ హస్బెండ్ ఏదన్న వర్కెళ్ళాలంటే ఎట్లా పంపిస్తే ఎట్లా చేస్తారు.
చేస్తా వేరే చూస్కొని.
హ్మ్ ఎట్ల అన్ని నేర్చుకొని ఉండలె ఏదంటే అద్ చేయాలె.
అయితే సూ ప్పండ్ ఒస్త
అంటే నేన్ ఇదే చేయమని అన్నట్లే అదో ఫ్యూచర్ ఇట్లా దేనికన్న సిద్ధంగా ఉండాలి. ఇదే చేస్తా అంటే కుదరదు కదా అ
అవును
మ మ్యారేజ్ ఎప్పుడండి
అయిపోయింది నాది
ఓ మ్యారేజ్ అయిందా కనీసం పెళ్లికనా పిలవలేదు
అదేద సడన్ గా అట్లా అయిపోయింది
అవునా
ఆ నువ్వు కూడా పిలవలే కదా నన్ను
నేను వచ్చినా కానీ మీరు రూమ్ మారారు మరి అడ్రస్ మార మీ మీదే
ఆ మేము ఎప్పుడు ఉన్నాకాదే ఉన్నాం మేము మేము ఎప్పుడు మా
అవునా అయితే నేనే మిస్ అయినట్టుంన అడ్రస్
రాలేదు ఆ అబద్ధం చెప్పారు
ఇం ఏదో అండి ఒక్కని అయిపోయినా పనులన్నీ
అదే అదే హ
ఏం చేస్తాడు మీ హస్బెండ్
ఆయనకుడ చేస్తాడు
అవునా ఎక్కడ ఎటిమే గట్లా
వాళ్ళల పెళ్లి
ఆ నా నాది జి ఎమ్ ఆర్ చోటు పర్ పచ్చంగ టోల్గేట్ అవును
ఓకే
మలా సాలరీ ఎంత స
శాలరీనా అద కూడా ఒక ఫార్టీ వస్తుంది
అట్టేసా నాకంటి
అవును
హ హ హు, కా అంత బావుర ఇంట్లో మరి
హా అందరు బాఉన్నరు. మీరు బావున్నర అందరు
మమ్మకి జ్వరం వచ్చిందననర్ కు ఏవైంది
మమ్మికా అవును, ఫీవర్ వచ్చింది టైపైడ్, క్ఆ
మొన్న డాకన్ టైఫైడ్ అండి
అవునా
ఆ
టాబ్లెట్లు తీసుకోండి మంచిగా తినండి.
కున్న ఇంజెక్షన్స్ వద్దంటే ఎస్సిరు డాక్టరు మా మావ ఆ ఒకటే వద్దంటుంటే డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్సున్న్ నాకు ఉ
మంచొల్లే
హు, ఇప్పుడు డ్యూటీకి సెలవులకి, సెలవులు పెట్టాలంటే ఇబ్బంది అయ్ తుంది. హు లీవ్స్ ఏం ఉల్లవు. ఆ
ఆ
మల ఇయమ్ మల ఇ ఎమ్ లయి కట్టల
హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ కదా.
అదే లేగాని ఎంతైనా, అ పర్లేదు మంచినే ఉన్నా కాని కొద్దిగా నీర్సం అంతే
ఫుడ్డు తీస్ కన్నుం
మ మామకు బొడవాలొ
ఒస్సర్, మీరు మంచు మీకేపిస్ ఫ్యాని కి పిసాద్ రేటి
ఎంత చెప్పిన ఇనట్లేరు మాయవ్ కుడ బడల అదొకటి
ఆ
ఆ
మీ మంచి కోసమే కదా
అదే
ఆ
లీవ్స్ ఇయ్యట్లేరు ఇబ్బంది వచ్చింది
అయ్యోదా
ఉమ్ అట్లా మరి పిల్లలండి పిల్లలు ఏమన్న అయిర్రా
ఏం లేదండి ఇప్పుడేం చేయట్లేదు
అవునా
ఉమ్
ఇతలా
ఉమ్
ఉమ్
అంతే అండి ఇంకాండి ఇంతిప్పటి త
ఎప్పడు తెలుతున్నారు
ఆ అవును మీరు
మాది ఇక్కనే కట్టంగూర్లో ఉంటున్న డైలీ అప్ అండ్ డౌన్ చేస్తా
అవునా ఓకే
ఆ
ఇంకా
చెప్పాలండి మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు
ఏం లేదాయద కాలిగా ఏవన్న వేకెన్సీ ఉంట ఉంటే మీ దాంతో చూడండి చేస్తాడు
ఆయన గురించి తెలిసిందే కాండి ఆయనకి పని చేత కాదు అనవసరంగా మీరు ఎందుకు అట్లా ఎంకరేజ్ చేస్తుండ్రో అర్థం కాదు
అదే చెప్పిందీ న్నట్లే ఫోను తింటాడు పంతాడు అంతే పని చేసుకోటి
చెప్పాలి కదా ఇక అవి అయిన వాళ్ళు చెప్తే మారకపోతే ఏ బయట వోడు ఏ చెప్తే ఏ మారుతాడు
వేగే చట్టే సరు రాదండి చెప్తా
నేను రెండు మూడు చూసినా ఎంత మాట ఇంత ముందుకు ఆ వస్తా అన్నాడు ఓకే అన్నాడు ఆ అంత బాగానే ఉందన్నాడు రెండు మూడు కంపెనీలూ టే వద్దున్నాడు మళ్ళ అ ఎ నెగ్లట్ చేసిండు అంటే నా ఫోన్ కూడా లిఫ్ట్ జే ట్లా
ఉఉ
ఉ అప్పుడప్పుడు టచ్ లో ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో
అవునా ఎప్పుడ ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడాయన
అవునువును జాతిరత్నాల గ్రూప్ పప్పనుంది ఎప్పుడు అల్లబడి ఉంటాడు
అవున్లే ఎప్పుడు ఫోను అదే
కొద్దిగా మారాలండి లైఫ్ ఎప్పుడు ఏ అన్ ఎక్సపెక్టెడ్ ఏం చేస్తతిలి దేనికైన సిద్ధం పడి ఉండాలి
మార్చల్లేరు
ఉ మరి పెళ్లైన చేయరాదా మా తమ్మునికి కి
లే అద కుట్ట తక్కువంది క
పెళ్ళ జేస్తే ఇజ్జత్ నా జరా భార్య ఇప్పుడు నువ్వు ఎంత మామూలుగా ఉమ్మాటంటావు ఊకుంటావు నేను మాట నడుగు తంతే భార కలబడుతది ఇజత్ తీస్తది బయట ఉ
ఉ
ఉ ఇంకేముందండి మా వైఫ్ తోటి మాట్లాడుతున్నారంటగా
వచ్చి ఆ టెన్ మినిట్స్